హలో
హలో
హలో
అ వినపడుతుందా
ఆ వినపడుతుంది చెప్పండి
ఆ ఏరున్నారండి
ఆ మేము బాగున్నామండి మీరు ఎలా ఉ న్నారు
మ్మ్ బానే ఉన్నం
ఏం చేస్తున్నారండి
ఏ ఆ తిన్నాం ఏ నార్మల్గా ఆ చదువుకుంటున్నాం
అబ్బో
మీల్
మేము ఇప్పుడే తిన్నామండి
అ
ఏం తిన్నారు
నువు అన్నం సాంబార్ విత్ చట్నీ
అబ్బో మీరు మీరేం చేస్తారండి లైక జాబా స్టడీంగ
సడింగ్ సడింగ్
ఆ
మీరు
ఆ నేను కూడా స్టడీంగ్ అండి
అవునా ఏం చదువుతారండి
నేను బీటెక్ చదువుతున్న అండీ మీరు
ఆ నేమ్ బీటెక్ ఏ ఎక్కడ
ఆ అవన్నీ చెప్పకూడదండి ఎందుకు మీకి
ఓకే ఓకే సారీ ఆ ఎలా ఉంది మీ స్టడీస్
ఆ పర్లేదండి
ఆహా
మీ కాలేజ్స్ బాగుంటద
ఆ బాగుంటాయండి
అంటే ఏం టెన్షన్స్ అల ఏం లేవ స్ట్రెసు
అసైన్మెంట్స్ అ ఎగ్జామ్స్ అని ఉంటాయి
హు
మీకు మీగు మీగు అల ఉంటాయి కదా
ఆ అలనే అండి
ఆహా
హు
బ
ఎక్కడ ఆండీ మీరు అంటే మీరు తెలుగు మాట్లాడుతునారు కదా ఆంధ్ర న
ఆ ఆంధ్రానే అండి
గ
మీది ప్రాపర్
మాది ప్రాపర్ ఆంధ్ర కర్నూల్ మీరు హడ హడవచ్చ మీరు ఎక్కడ
ఆ మాది ఆంధ్ర మదనపల్లి సైడ్ అండి
ఒకే ఒకే
హు
ఆ
సిబ్లింగ్స్ అలా ఏం లేరండి
సిబ్లింగ్స్ ఆ ఉన్నారండి మాకు అక్క ఉంది
హు
తను ఇప్పుడు డిగ్రీ అయిపో అయిపోయింది
హు
ఇంక మా ఇంట్లో వాళ్ళు తనకు మ్యారేజ్ కోసం చూస్తున్నారు
ఒకే
మీకు
ఆ తమ్ముడు ఉన్నాడండి అ ఏం చేసారండి ఈరోజు మొత్తం
ఈ రోజు మొత్తం ఏం లేదండి పొద్దున కొద్దిగ లేట్ లేచను లేట్ లేచి ఇంకా చవుకుందామని కూర్చున్నా అంటే టుమారో ఎగ్జామ్ ఉంది మాకు
ఆ ఒకే
చదువుతున్నాతున్నా అయిపోయింది చదుకోవడం మీకు కాల్ ఒచ్చింది
ఆ హు ఇంకేంటండి విశేషాలు
ఆ
ఇంకేమిటండి విశేషాలు
మీరే చెప్పాలండి మా అబ్బాయి ఏముంటాయి
హు
హు ఆ అడగొచ్చండి
పెయింటింగ్
బైక్ ఉన్నదాండి మీకు ఓకే ఓకే ఓకే ఓకే ఓకే మీ పర్సనల్ అ మామలు అడిగాను అాం కదా బాయస్ కన్నా అడిగమండి
ఉ అ
ఆ అంటే మీకు ఎప్పుడ పోతాను కాలేజీ సేమ్ము
ఈమంతు
హోహో ఎ మంత్ అయిపోతాడా
హ ఆయిపో
ఓకే
మీరు మూవీస్ అలా ఎం చూడారండి
ఆ అంటే ఎక్కువ అని చూడ మాముూలుగా చూస్తా రీసెంట్ గా అయితే ఇది చూసామండి అంటే ఎక్కువ అయిపోయిన మూవీసాం
హ
ఇ సినిమా ఐతే దృశ్యం
హ్మ్ ఇంగ్లీష్ మూవిస్ అలా ఏ చూడరా
ఆ ఇంగ్లీషుగా చూసామండి
హ
మీరండి
ఆ చూసామండి
హ మీ ఫేవరెట్ హీరో
అలా ఏం లేరండి అందరువి చూడ్డం అంతే
ఓకే ఓకే
మీకెవరండి
మాకు కలిని
హ ఓకే
అ
ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు కదండి
ఆ ఆ అవునండి
హ్మ్
ఉ
మీ గొంత ఏమన్నా ప్రాబ్లం ఉందా అండి
అది లేదు కొద్దిగా ఆ పటిసయం అట్లానండి
హ
మీ చదువు ఎట్టల ఉంది
ఉ
ఆ ఎలా ఉందండి మీ లైఫ్
లైఫ్ ఉ పేర్లేదులెండి దానికిమైంది బాగుంటుంది ఇప్పుడు మీకు
అయి్యో అవున్న
హ్మ్
హ్మ్ హ్మ్
మీకీమాయేది మీ లైఫ్ లో మీకేమైంది మీ లైఫ్ లో అంటి
మాకేం కాలేదు మావులుగా వెళ్తారు ఎలా మీ డైఫై అడతవు గదా అడిగే
ఉ ప్రస్తుతానికి బానే నడుస్తుంది. ఫ్యూచర్ లో ఏమయితదో తెలిదు.
అందరికి అంతేలండి ఫ్యూచర్ లో ఏమవుతుంది ఎవరం చెప్పలేం
ఉమ్
ఉగాదికి ఇంటికి వెళ్తారండి. మీరు అంటే ఉగాదికి మాములుగా హాలిడేస్ ఇస్తారు కదా.
చూడాలండి.
ఊ హు
మీరు ఎక్కడ ఉంటారండి స్టేయిన్ లైక్ హాస్టలా
పి జి పి జి అండి. పి జీ లో స్టే చేస్తున్నాను మీరు
మేము పి జి నే బాగుంటదా ఫుడ్
ఆ బాగుంటాదండి.
హ్మ్ మీ స్టడీస్ ఏట్లా నడుస్తున్నాయండి.
పర్లేదండి రాదు ఏదో
మీకేం లేదా టార్చర్ కాలేజ్ లో లైక్ అటెండెన్స్ ఇంతే ఉండాలా? తగ్గింజేయాల
ఆ ఆ మాములే వ్ ఇంగ అన్ని కాల ఉంటాయి కదా అటెండెన్స్ నైన్టీ ఫైవ్ ఉంటేనే అప్పుడు పింటం తీమ్ తగ్గిర్ అంటే కామనే హ్మ్ యా రీసెంట్ గా మన ట్రిప్స్కి ఆ ఏళ్ళలారండి. అంటే మాములుగా అంటే మేము వెళ్తాము. అందుకు మే అడిగాను. అడిగారు ఎల్లరేమోని
ఉహుం
వెళ్ళేదండి.
ఆ వెళ్ళామండి ఫ్రెండ్స్ తో
ఆహా ఎక్కడికి
ఆ మీ రిదల్సాన్ని
ఆహా
మ్
మేము కూడా రీసెంట్గా ట్రిప్ ట్రిప్కి ఏళ్ళాము.
ఉమ్
ఆ మా ఎంజాయెసాం అక్కడ మ్ అడిగా
ప్లేస్ అండి
లేస్ ఉడిప్పి అండి
ఓకే అక్కడ ఏంటండి సేమ్
అక్కడ కృష్ణ క్రిష్టు న్ గారి మఠం ఉంది. కృష్ణ కృష్ణ దేవుడిది ఇంకా అనే బీచెస్ ఒక సిక్స్ టు సెవెన్ మెంబర్స్ ఎళ్ళాము. బొత్ గల్స్ అండ్ బాయ్సు బాగా ఎంజాయ్ జేషము కదా
హ్మ్
బీచ్ ఎక్కువ వెళ్ళాము బీచ్ లో బాగా ఆడం అట్లా అంటే ఇంగా బీచ్ బి లంటే బీచే కదా
హ్మ్
బీచ్ లోనే ఎక్కువ ఆట నైట్ బీచ్ అట్ అటే ఏళ్ళలి.
ఫుడ్ ఫేమస్ ఫుడ్ ఏం లేదు
ఫుడ్ అన్నట్టు ఏం లేదు కానీ ఫేమస్ కొన్ని వెరైటీగా కొత్తగ ఐటమ్స్య చేస్తాం కదా టిఫిన్లా అది దోశలు ఈడ వెట్టి సంతోష్ వస్తది
ఉ
ఇంగ స్నాక్స్
ఆ
ఆ బీచులు ది జిరాఫిసేస్ అదే రస్ ఆఫ్ బీచెస్ న్నా
ఆ
మానపల్లి అంటే తిరుపతి దగ్గరే అండి మీకు
అండి ఉ
ఎల్లారా మీరు రీసెంట్ తరుపతికి ఏవన్నా
వెళ్లామండి మీరు
లేదండి వెళ్ళ అనుకుంటున్నాము ఛాన్స్ రావడం లేదు చూడాలి అండి మా ఫ్రెండ్స్ ఏనా వెళ్తారంటే వాళ్ళతో పాటు వెళ్ళాలి
ఉ
అ ఏందండి
ఆ
ఉ ఇంకే అండి విశేషాలు
ఇంకేం లేదండి చెప్పాలి మీరు
ఊ మీ పేరు అలేఖ అండి ఏం లేదు పైన నోటిఫికేషన్ అందుకు అడిగా
సరే అండి ఇంక ఉంటాను
ఉ సరే అండి థ్యాంక్స్ అండి